ఆ బాగున్నమండి మీరు బాగున్నారా
వున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదు మా అమ్మ వాళ్ళు పసుపు ఎలా ఉడకబెట్టాలో చెప్తున్నారు అది చూస్తున్నాను
ఎక్కడ ఉడకబెడుతున్నారు
ఫోన్ లో చూస్తుంది మా అమ్మ ఆ నాకు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తున్నారండి
ఎందుకండి మీరు పసుపు కొన్నారా మీరు పసుపు పండిస్తారా
అంటే మేము ఒకవేళ పండిస్తే ఇట్లా చేస్తాం ఇట్లా చేయాలి మనం అనేసి చెప్తున్నారు ఇంతకు ముందు పండించ అండి ఇప్పుడు ఏయ లేదు ఒకవేళ ఇప్పుడు వస్తది కదండి మళ్ళా ఈ నెల అయిపోయినాంక వెసిన అప్పుడు ఒకవేళ ఏస్తే ఇట్లా చెయాలినా అ అమ్మా ఇట్లా చెయాల తల్లి అని చెప్తున్నారండి వింటున్నాం
అవునండి పసుపు ఉడకబెట్టడం చా అంటే ఇప్పుడు అంటే మిషన్లు వచ్చినయి కానీ ఒకప్పుడు భలే ఉడక బెట్టేదండి
అవునా అండి ఎలా ఉడక పెట్టాలి చెప్పండి కొంచెం
నేను చెప్తా అండి నాకు తెలి అంటే అప్పుడు ఎడ్ల బండి ఉంటుంది కదా అండి ఎడ్ల బండి నీ నీ అవసరం ఉంటదండి మళ్ళ ఒకటి మన పెద్దొంట గిన్నెలు అవి చాలా మనకి ఇప్పుడు పెళ్లి కొండేదానికంటే పెద్దగుంటాయి అన్నమాట ఆ గిన్నెలు
అవున అండి
ఇంగా అంతా ఉంటాయి అనుకుంటా పెద్దగానే ఆ పెద్ద వంటే గిన్నెలు తీసుకతారు పెద్ద రాళ్ళు పెట్టేదండి కట్టెలు మాత్రం ఘోరంగా అవసరం ఇగ మన చెత్త ఉంటది కదా పత్తి పొరక కందికర్రల పొరక ఇదంత ఉంటది కదండి
అవునండీ
యా అంటే అన్నీ పసుపు ఉడకవెట్టాలి కదా మొత్తం ఉహ్ దన్ ఒక దగ్గర పెట్టుకొని ఇగ ఫస్ట్ మంట పెట్టిన తర్వాత ఈ పసుపు ఉన్ను కొన్ని వాటర్ కూడా నీడ్ అంటే నీళ్లు కూడా అవసరంటాయిండి. ఆ నీళ్ళని పసుపుని గిన్నెలో వేసేసిన తర్వాత ఉడక పెడతారండి, ఇప్పుడు మనం అన్నం గాంక చూస్తారు కదా ఉడికింద ఉడక ట్టు అట్లా చూస్ ఈ ఆ గిన్నెల్ని మనం దించడం కష్టం కదా అట్ల అనేసి ఎడ్ల బండికి కట్టి ఎడ్ల బండి వెనకాల ఇట్ల బలె కట్టేదండి వాట్ని కట్టి అక్కడ ఒక కాడ పోషేది అన్నమాట ఇంగా ఎండకి మంచి ప్లేస్ ఒకటి చూసుకొని ఆ వేడివే అంటే కి నీళ్ళు ఉంటది కదా అండి ఆ నేలని మంచిగా చేసేది నున్నగా నున్నగా చేసేసిన తర్వాత అక్కడ ఉడికిందిన్ ఆడా కుప్పలేక్క వోసేది అన్నమాట కానీ దీనికి మా త్రం అ అంటే మగవారు చేస్తారండి ఇది ఎక్ ఎక్కువ ఆడవాళ్ళుకి వంట కట్టెల కాడ అసలే ఎండాకాలం కదా పసుపు వచ్చేది మనకి ఎండాకాలం ఆ మంట దగ్గర ఉండాలంటే చాలా క వామ్మో, వాళ్ళైతే స్నానాలు పోసుకొని వస్తుంటే అంటే బోరుంటది కదండి పొలం కాడ
ఉహ్
కింద మున్గుతరు అక్కడికి వ చ్చి ఉంటరు అ బోర్ కింద ఇదే పని వాళ్లకి ఊకే తడుపుకుంటరు బట్టల్ని ఒకవేళ బట్టలు తీసుకున్న మాక్సిమం వాళ్ళు బట్టలు ఏసు ఎక్కువ అంటే బనిండ్ల మీద అట్లనే ఉంటారనమాట ఇగ కుప్పర్ని అట్లా పూస్తారండి ఆ కుప్ప చల్ర్ కోరూన్ ఒక్క రోజు అట్లనే ఉంచుతారు ఇగ అంటే చ బాగా వేడిగా ఉంటది కదా
అవునండి
కోవడం ఎందుకని దాన్ని ముట్టుకోరండి తర్వాత ఇగ దాన్ని మంచిగా తెల్ల నుంచి పరుస్తారు అనమాట ఆరవెట్టుతారు అనమాట
అవునానండి ఆరావేట్టాక ఏం చేస్తారు?
అరవేట్టాక ఇక అంత ఎండ పెట్టినాక మార్కెట్ కి తీస్ కిల్లీ అమ్ముతారు ఇగా
అవున అండి నేను ఇందాకనే ఆ యూట్యూబ్ లో ఆ ఒక అమ్మాయి మన అంటే ఒక ఆమె కార్పొరేట్ జాబ్ చేసే అమ్మాయి హైదరాబాద్ లో కానీ నాకు ఈ పని అంత వద్దు అనేసి పసుపు వాళ్ళ అమ్ అమ్మ వాళ్ళు వ్యవసాయం అండి అయితే ఆ వ్యవస్ టైం చేసుకుంటే ఏమి వచ్చేసి ఆ ఇంటికి వచ్చేసింది నాకు ఆ జాబ్ అది ఎమ్ వద్దు వదిలేసి వచ్చి ఇంటికి వచ్చి ఆ పసుపు పండించిింది అండి కానీ ఆ మా ప్లాన్ ఏంటంటే ఈ పసుపు పండించడం మార్కెట్ తీసుకపోవడం కాదు పసుపు పండించి ఏం కెమిక కల్స్ లేకుండా పండించి రైతుల మన జనాలకి ఒక ఆన్లైన్ వె వెబ్సైట్ క్రియేట్ చేసిందండి. క్రియేట్ చేసి అందులో సేల్ చేస్తూ దండి ఆర్డర్ వేసుకోవాలి కానీ కొంచెం రే ఆర్గానిక్ గాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ పెట్టిందండి ఆమె పెట్టేసి మంచిగా ఆ ఆర్గానిక్ తా అమ్మిస్తుంది అండి దాంతో పాటు ధనియాలు ఉంటాయి కదా ధనియాలు కూడా ఈ మధ్యలో చేస్తుంది వాళ్ళ నానమ్మ వాళ్ళు ఇట్లా ఇట్లా చేయంటే అది కూడా చేసి ధనియాలు కూడా అమ్ముతుంది.
కానీ ఆన్లైన్ ఆర్డర్ అంటే అంటే ఎవరు పోయి ఇచ్చేస్తారు మరి
వాళ్ళ నాన్న వాళ్ళు ఇక వాళ్ళ నాన్నని పెట్ ప్రజెంట్ ఇది కొత్తగా స్టార్ట్ చేసింది వాటికి కొంత ప్రాంతాల వరకే వాళ్ళ నాన్నకు కారు ఉంది ఆ కార్ లోనే ఇంకా షిప్పింగ్ అన్నమాట అంతా ఆ వాళ్ నాని వాళ్ళ మామయ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తోనే షిప్పింగ్ చేపిస్తుంది ఒక పళ్ళ మంచిగా సక్సెస్ అయింది అనుకో మంచిగా గెలుపొందితే మొత్తం ఇంకా ఇండియా ఓవరాల్ ఇండియా చేసుకోవచ్చు కదాండి మంచిగా
అవునండి ప్రాఫిట్ వస్తే
తర్స్ కూడా కొంతమంది వాళ్ళ అమ్మనే వాళ్ళ అమ్మ ఏమనే ప్యాజిక్ ప్యాకింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాయి కానీ ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టికి వాళ్ళకి చాలా బెనిఫిట్ అ నాక ఈ ఐడియా నచ్చిందండి కానీ మనం కూడా మంచిగా వర్క్ చేయాలి కదా మళ్ళీ అలాగే ఆమె ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ వర్క్ అయిపోతుంది ఆ ఈ వర్క్ అయిపోయినాక ఆ యూట్యూబ్ కూడా చేస్తుందిండి యూట్యూబ్ చేస్త మనకి చూపిస్తుంది ఈ యూట్యూబ్ లో వచ్చే పైసలు ఇన్కమ్ ఉంటది ఆమెకి అట్లా అడ్వర్టైజ్ చేస్తుందిండి ఇట్లా
అంటెత్తన ఎలా చెస్ వస్తుంది అవన్నీ చూపెడుతుంది అండి యూట్యూబ్ లో
ఎలా పసుపు అమ్ముతుంది ఎలా పండిస్తుంది అంతా చూపిస్తుంది యూట్యూబ్ లో అందరు చూసి అది కొనుకుంటున్నారు అలాగే వాళ్ళ కస్టమర్స్ కూడా ఆమెకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారుండి ఆ రీసెంట్ గా ఏమైందంటే ఆమెని కలెక్టర్ ఆఫీస్ పిలిచి రైతులకి స్పీచ్ ఇయ్యమని చెప్పారండి కలెక్టరేట్ ఆఫీస్ లో
కీ అంటే యూట్యూబ్లో చూసారాండి మీరు యూట్యూబ్లో చూసారా
అండి అలాగే ఆమెని ఒక పాడ్కాస్ట్ కూడా తీసుకున్నారు మాస్త్ అనిపించిందండి ఇక్కడ ఓ చిన్న ఐ ఇక ఆహ్ హఐ కార్పొరేట్ జాబ్ చూసుకుంటాముంటే మంచి కలెక్టరేట్ ఆఫీసు పాడ్కాస్ట్ లా పోవడం రైతులకి అన్న పెట్టడం ఎంత మంచిగాండి
మీరు కూడా ఏదన్నా ఆలోచించండి మరి
ఆ ఆలోచించచ్చుకని నాకంతే వ్యవసాయం గురించి తెలీదు అందుకే మా అమ్మగారు చెప్తుంటే వింటున్నాము మీకు తెలుసా అండి వ్యవసాయం గురించి.
మాకు కూడా తెలవదండి
ఆ
మా కూడా
తెలవదండి మరి ఇందాక పసుపు గురించి పానే చెప్పిది కదండి
అంటే నేను వెళ్లేదండి ఆ పసుపుడికి పెడుతుంటే వెళ్ళలేదన్నమాట అప్పుడు అంటే అంతగా తెలివదు తెలుసు కాని అంతగ తెలువదు
అవునా అండి మ్మ్ తెలుసుకోవాలి మనం ఏం లేదండి అన్ని తెలుసుకోవాల అని ఆలోచిస్తున్నాను అంతే
అవునండి అన్నిట్లో బేస్ సిక్ ఐడియా అన్నిట్లో ఉండాలి మనకి
లేకపోతే చాలా కష్టం
ఉ ఇది కాకపోతే ఇంకో డన్నట్ ట్టు
అవునండి మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి చాలా కొడుతున్నయ్ కద
అమ్మో వెదర్ రిపోర్ట్ చూస్తే అండి అసలు ఎం తగ్ తెలుసా ఫోర్టీ డిగ్రీస్ అట్లు ఉంటుందండి అసలు ఎండ
అవునా ఇక్కడ కూడా సే అని అంత చూడను కాని ఎండ వచ్చే అత్రి తీవ్రతను బట్టి నాకు అర్థం అయిపోతుంది, ఏంటి ఎండలు అసలు మొత్తం టాన్ అయిపోతావండి మొత్తం నల్లగా అయిపోతున్నావండి. మొత్తం పింపుల్స్ వస్సున్నయ్ చెమట ఇంత గోర బెంగ్ అయితున్నాం తెల్సా అండి ఫేసు, నేను ఇలా ఇట్లా స్కిన్ కేర్ కోసం టిప్స్ చెప్తున్నానండి, యూట్యూబ్ లో
చెప్తున్నారాండి మీర్
ఆ చెప్తున్నానండి యూట్యూబ్ లో ఇట్లా చెప్ తున్న వాళ్ళు ఇట్ల జేయాల అట్లా జేయాల అని చెప్ స్తున్న వాళ్ళు పాటిస్తున్నారండి మస్స్ అనిపించి నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి.
అవునా అండి మీకు మనీ వస్తాయి అండి యూట్యూబ్ నుండి అయి తే
ఏమో కాని నా నా థీమ్ ఏంటంటే నాకు తెలిసిన స్న్ స్కిన్ కేర్ టిప్స్ అన్నీ ఆల్లకు చెప్తా, వాళ్ళు పాటించడం వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పడం చాలా బాగుందండి ఇలా చెప్తుంటే,
హ్మ్ గ్రేట్ అండి అంటే హెల్ప్ అయితే చేస్తున్నారు కదా మీకు తగినంతలో మీకు తెలిసినం
అవునండి మస్సు అనిప్ పిచ్చిందండి అసలికి
చెప్పండి నా గూడా కొన్ని డిప్ చెప్తారా మరి
ఫస్ట్ మీరు ఏం చేయకండి, కొంచెం మీ ఇంట్లో ఐస్ ఐస్ ఉంటే ఐస్ తీసుకొని ఒక బౌల్ లో వేసుకొని ఐస్ ముక్కలు అందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఫేస్ ని అందులో డిప్ చేయండి, ఎంత రిఫ్రెష్మెంట్ ఉంటుంది తెలుసా ఎంత రిఫ్రెష్ ఎంత తాజాగా ఉంటది
పెడతానండి ఐస్ గడ్ అయి ఉంటాయి కదా మనం ఫ్రిడ్జ్ లో పెట్టినయి అవి వెడు తాను ఫేస్కి కాన్
అదే మీరు ఇక్కడనే పప్పులో కాలేస్తున్నారండి అవి డైరెక్ట్ ఫేస్ కి పెడితే అంత ఆ ఆ అది ఎంత కూల్ ఉంటుందో అది స్కిన్ తీసుకోగలుగుతుద మీరే చెప్పండి రాష్ అయిపోతది మొత్తం రఫ్ అయిపోతది అండి ది ఒక క్లాత్లో
తాన్ పెట్టిన రోజు అంటే ఫ్రష్గా
ఫ్రేష్గ అన్ టె దాని దాని ఎఫెక్ట్ తెలుస్తది తర్వాతకి ఆ ఫ్రేష్గా ఉంటది చల్లగానే ఉండది ఆ పె లేకపోతే ఒక క్లాస్ వేసుకని మంచిగా చుట్టుకోవాలి పెట్టుకోవాలి లేకపోతే వాటర్ లో కొన్ని వాటర్తో సాయంతోనన్న మీరు ఎప్పుడైనా మెకప్ వేసుకునేటప్పుడు మెకప్ వేసుకున్నారానుకో మస్త్ స్టిఫ్ గా ఉంటాది అది అసలు పోదన్నమాట మేకప్ ఇగ నైట్ వరకు ఉంటంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మంచిగా ఉంటంది మనకు కూడా ఫ్రెష్గా కనిపిస్తది
ఏం చెయాలండి ఆ కాకు నాకు ఇనబడ లేదండి ఏం చేయ్యాలి మంచిగా చెప్పండి
ఒక బౌ లో ఆ ఐస్ గడ్డలు తీసుకోవాలి ఐస్ గడ్డలు తీసుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ కొన్ని వాటర్ పోస్ ని ఇంత ఆ కూలింగ్ టెంపరేచర్ ఉన్నప్పుడే మరీ ఎక్కు కున్నార్ మల్లి వాటర్ పోసిర్రు మళ్ళీ తగ్గిపోతది కదా
అంటే ఐస్ గడ్డ లేకుండా అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ ఉంటాయి కదా కొంచెం కూల్ గా
ఆ ఏదైనా యూజ్ చేసు కోని అప్పుడు మన ఫేస్ ని డిప్ చేసుకోవాలండి లే మున్ చల్ ల లా వన్ మనిట్ ఇంగ వన్ మినిటు
ఒక్క నిమిషం వరకు అందులో ఉంచాలి
అందులో ఉంచలి అంటే మధ్య మధ్య లేవాలండి బ్రీత్ తీసుకోకపోతే మల్లా మనకు కష్టం కదండి
ఆ గట్లేం కాదండి లేస్తం మరి అంత ఘోరంగా ఎందుకుంటామండి ఆ వాటర్ లో
ఆ తీసుకొని మంచిగా పెట్టుకుంటే పేస్ట్ తాజాగా ఫ్రెష్గా ఉంటదండి సరే మరి అండి
ఉ సరే అండి ఉంటాను బాయ్ మీ నుండి మేం చాలా నేర్చుకున్నామ్
టాసండి
వెల్కమ్ అండి